ఆ ని నిగన నువ్వెప్పుడు లాస్ట్ క్రికెట్ ఎప్పుడు చూసినావు
ఇప్పుడు రీసెంట్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా అప్పుడే
ఆ నీకు ఎలా అనిపించింది మ్యాచ్ బాగ మంచిగున్నింది కదా నాకైతే బాగుంంది
ఆ బాగున్నింది బ్రో కానీ ఫైనల్ కంటే సెమీఫైనల్ చానా బాగా అనిపించింది
నా ఏదో అదేమి లాస్ట్ ఆ ఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఇట్లా వన్ సైడ్ అయిపోయింది, అది అయిపోయినట్టుంది కదా.
ఆ అదే బ్రో అందుకనే ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది, సెమీఫైనల్ అయితే లాస్ట్ బాల్ దాకా తీసుకొచ్చినారు
ఆ అదేమి టూ ఫిఫ్టీ త్రీయా టార్గెట్. టూ ఫిఫ్టీ ఫోరా సెమీఫైనల్లో ఆ వాళ్ళు సెవెన్ లెన్స్
టూ ఫి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫైనల్లో.
ఆ మరియు లాస్ట్ సెవెన్ రన్స్ తో ఓడిపోయారు ఇంగ్లాండ్ వొళ్ళు అందంక బలె ఆడినారు ఆళ్ళు. మా మంచిగా ఉండింది మ్యాచ్ అయితే కదా ఓవరాల్ గా.
బాగుండింది బ్రో. కానీ అభిజీత్ శర్మ ఎక్కువ రన్స్ కొడ తాడనుకుంటే
మాట్లాడ అమ్మ అ
లేదన్ ఏమంటే ఫైనల్ లోనే ఫామ్ లోకి వ
ఆ జా జాకబ్ బెత్లేలేదు బలె కొట్టాడు కదా. స్కోరు హు ఏమన్నా ఆడినాడా. హలో అబ్బ మంచిగా ఆడినాడైతే ఫామ్ ఇంకా అతను రన్ అవుట్ కాకపోయింటే వాడి అయిపోయిండ్రేమో ఇండియాల్లు
ఆ మ్యాచ్ మ్యా చింగా ఇంగ్లాండ్ వైపు వెళ్లిపోవు.
వాళ్ళే కప్పు కొట్టే వాళ్ళే మళ్ళ ఎందుకంటే టూ ఫి ఫ్టీ ఫోర్, టు ఫిఫ్టీ త్రీ చేస్ చేసినోళ్ళు ఇంకా ఫైనల్ లో వాళ్ళు
ఆ ఈజీగా బ్రో అదీ మళ్ళా ఎవరు ఆడలేదు అతను ఒకడే అడినాడు.
ఉ అంటే అంతెం ఆళ్లే మి అంటే మిగతా వాళ్ళు ఆడినారు కాని కొ అహా అంతెం ఆడలేదు ఫామ్ లో అంతేం అనిపించలా. ఆ బో వాళ్ళయితే ఫామ్ లోనే ఉన్నారు కానీ మనళ్ళు ఆ ఇండియా మంచి మంచిగా బౌలింగ్ చేసిందనమాట బుమ్రా అయితే అసలు ఏమన్నా పెళ్ళా అది అతంది
ఉ అతడు ప్రతి మ్యాచ్ లోనూ అలానే ఇస్తారు లే‌ బ్రో
హ చ చనా బాగా ఎచ్చ నడతే న న నడితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టోర్న్ మ్యాన్ ఆఫ్ ద టర్నమెంట్ వానికిచ్చిన ఆవ్ అ అతన్ అతనికిచ్చిన కూడా పర్లేదు
అవును అవును బ్రో కానీ మధ్యలో మనకి శమ్సన్ ప్లస్ పాయింట్
బ్యాటింగ్ ఆర్డర్లో శామ్సన్ ఆ బౌలింగ్ ఆర్డర్లో బుమ్రా మనల్ని బాగా ప్చ్ పై ఇట్లా ఫైనల్ దాంక కప్పుదంక తీసుకొచ్చిండేదంటే
అ లేదు బ్రో ఇంకొకడు ఉన్నాడు ఇషాన్ కిషాన్
ఆ ఇశాన్ కిషాన్ గూడా ఆ తను కూడా బల్లె ఆడినాడ్ కదా ఆ ఫస్ట్
హ్మ ఫస్ట్ అన్ని అతనే అన్నాడు తర్వాత శమ్సన్
ఆ మళ శమ్సన్ హా ఫామ్లేకోచ్చినాడు అయినా అతనికి ఫస్ట్ లో ఆ చానా ఆ ఇట్లా సరిగ్గా ఆడదని మేనేజ్మెంట్ గూడా ఏమిలేదు అతనికి ఛాన్సెస్ హ్మ మ మన అభిషేక్ ఎంద్ దే అసలు ఫామ్ లోనే ఆ లేడ్ అస్
లేడ్ ఫస్ట్ లో ఐగ్ అదే వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు అభిషేక్ శర్మదే ఎక్కువ రన్స్ ఉంటాయనుకున్నారు అంతా
హ్మ ఎందుకంటే అప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లో అంత అతనే అనుకుంటా హైయెస్ట్ రన్ గేటర్
న్యూజీలండ్ త సిరిస్ అన్ని తడే
ఆ ఆ సౌత్ ఆఫ్రికా ఆ అందరితో సౌత్ ఆఫ్రికాతో వామ్ప్ మ్యాచ్ లో ఆ ఇషాన్ కిషన్ అయితే ఫిఫ్టీ కొట్టేసి ట్వంటీ బాల్స్లోనేమో రిటైర్డ్ అవుట్ ఇచ్చేసే కదా అంత ఫామ్లోన్నాడు చూపించాడు పాపం బాగా ఆనడైతే ఈసారి ఐ అందరూ బాగ్ అడ్నరు బ్రో క్కద మనం ఇండియా పక్కన ఇండియా టీమ్ లో అయితే
అందుకే బ్రో కప్పు వచ్చింది
మ్మ్ అ ఇంకా ఏ నీకి ఎ ఏం మన ఇందాంక అదేమి ఫైనల్ ఆడినారు కదా లాస్ట్ ఇ లాస్ట్ క్రికెట్ మ్యా చ్చ మన ఇండియన్ టీమ్ అత ఆ జట్టులోని ఏ ఏ కె క్రికెటర్ అంటే ఇష్టం బాగా
నా కేవరు ఈ అమ్మాయి ప్లే ఆఫ్ బ్రో ఎన్నో ప్లేయ ఆఫ్
హుమ్మ్
ఆ
ఎం ఎం ఐ ప్లేయర్సా
పాండే తిలక్ వర్మ
ఆ అది నీన్ కొంచము ఆ నాకు కూడా అలానే అనిపిచ్చింది ఒకసారి ఆ మన ఇండియా టీమ్ టీమ్ లో మాక్సిమం మాక్సిమం మెంబర్స్ అంతా ఈ ముంబై లో ఉండే వాళ్ళు ఉన్నారు ముంబాయి కాడే వాల్లే ఉన్నారు ఆ అదేందో అది ఈశాన్ కిషన్ ఒకప్పుడు ఆడినాడు అట్లా ముంబాయికి ఆ ఆర్థిక్ పాండ్యా బుమ్రా ఆ మళ్ళ ఇంక సూర్య
హుమ్ అందరూ మాక్సిమం ముంబైవోళ్ళే టారు బ్రో ఎందుకంటే టాలెంట్ అక్కడ నుంచి వస్తుది బాగా
మ్మ్ అలా అంతే బాగా ఆడతారు వాళ్ళు నేను ముంబై కూడా ఆ ఐ పి ఎల్ లో ముంబై కూడా ఈ ఐదు క ఐదు కప్పులు ఉన్నాయి
ఆ ఐదు కప్పులు ఉన్నాయ్ బ్రో
ఆ అందుకనే అంత ఫామ్ లో ఉన్నారు వాళ్ళు
హ్మ్ అవును కానీ నా ఫేవరెట్ అయితే రోహిత్ శర్మ క్రికెట్ లో కానీ ఇప్పుడు ఆడట్లే కద టీ ట్వంటీ మ్యాచెస్
మ్మ్ అచ్చ నాకు బా భలే బాధ అయింది లాస్ట్ టైమ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇట్లా రిటైర్డ్ అవుట్ రిటైర్డ్ ఆ రిటైర్మెంట్ ఇచ్చేస్ ఇచ్చేసే కదా అతను విరాట్ కోహ్లీ
ఆ అవును బ్రో వాళ్ళిద్దరున్నింటే ఇంకా బాగుండు కానీ ఇంకా వాల్ అల్లూ యంగ్స్టర్స్ ఛాన్స్ ఇవ్వాలా అన్ జేప్పేసి
ఆ ఆ రూమర్స్ కూడా ఇన్నా నేను ఇట్లా ఆ సోషల్ మీడియాలో
ఆ
ఆ ఇట్లా ఇట్లా అదేమి యంగ్స్టర్ అయితే ఛాన్స్ ఇస్తేనే కదా ఇన్ ఇంగా ఈ యుత వ్ వీళ్లు ఆడి ఏం ప్రయోజనము చాలు ఇన్నిరోజులంతా ఆడినారు కదా అన్ని అట్లా రూమర్స్ వచ్చినాయి ఇంకా వాళ్ళు వాళ్ళకి ముందుగానే మంచి పేరు ఉంది
అవును బ్రో అది కాకుండా ఇంకా టీ ట్వంటీ డబ్బు కూడా కొట్టించినారు కాబట్టి
ఊ
ఎడుదిలేసన్నారు ఇంకా
ఊ అలానే
మీ ఫేవరెట్ ఎవరు బ్రో ప్లేయర్
నా ఫేవరెట్ అభిషేక్ శర్మ ఇంకా బౌలర్ బౌలింగ్ యూనిట్లు అయితే బుమ్రా
ఆహా
ఉ అబ్జేక్ శర్మ ఫామ్ లో లేడుంతేగాని ఫామ్ లోకి వస్తేనా అదేమి టొన్ థర్టీ ఫైవ్ బాల్స్ లో కొడతాడు సెంచురీ
సెంచరీయ అవును కొడతాడు
అతనంత క్యాపబుల్గా అట్లా
ఉమ్ ఈజీగా సిక్సస్ కొడతంటంది
ఆ అత్ ఎలా అంటే మా అభిషేక్ శర్మకి వీక్నెస్ ఎక్కడంటే ఆ స్పిన్నర్లలకు అవుటైతాడు అదే అదే అతని వీక్నెస్ పేజ్కి అవుటైతాడు అంటే తక్కువ పేజ్ చేస్తే అవుటైతాడు
స్పీడ్ ఎంత ఎంత బాల్ ఎంత స్పీడ్ అంత స్పీడ్ కొడతాడు
స్పీడ్ లో వస్తే బాలు అంత స్పీడ్ లో సిక్స్ పోత అది
అవునవును బ్రో అదే బిక్నెస్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు బ్రో అట్లా అట్లా దొరికిపోయినాడు అభిషేక్ ఈ టోర్నమెంట్ లో అంది
అవును హ్మ అవ్ ళందరూ కనుక్కున్నారు మంట
ఉ అందుకనే ఫస్ట్ ఆడపోరు కున్న వెంటనే అందరు ఫస్ట్ ఓవర్ స్పిన్నర్ ఏస్ సనార
ఆ ఇప్పుడు వరకు ఈ టోర్నమెంట్ లో ఈ వరల్డ్ కప్ సిరీస్ లో మొత్తం అంతా అతనే ఔట్ రెండిది అంతా వాబ ఆ స్పిన్నర్లు లెగ్ స్పిన్నర్ల కే ఆ
ఎలా ఏమో కానీ ఈ ఫైనల్ ఆడ్ డం వల్ల క్రొత్త ప్లస్ పాయింట్ అయింది మనకి లేదంటే ఆడ అభిషేక్ ఫైల్ అయింటే ఇంగా మల్ల వికెట్లు పడిపోతున్నడత్ తొందరగా
హ
ఒక వన్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ అట్లా కొట్టిన కూడా వాళ్ళు కొట్టేసేవాళ్ళు
ఉమ్ హ ఈజిగా కొడతారు అల్ న్యూజిలండ్ ఒళ్ళు
ఆయన ఎవ్వరు అది గాక మనిషి అవును వాడు థర్టీ తు త్రీ బాల్స్ లో సెంచరీ కొట్టినాడు
ఉ ఆ సైఫట్ కూడా బళ్లే ఆడతాడు ఇవ్వాళ
అవును బ్రో ఆయా వావ్ దేవు వా టాప్ ఫైవ్లో ఉన్నాడుగాద
అవును అవును వ ఓపెనర్లు బాగున్నారు వాళ్ళ పక్కన బాగా ఆడ్
మా మా మనవాళ్ళు కొద్దిగా ఇప్పుడు అభిషేక్ శర్మకి ఎట్లయితే ప్లాన్ ఉందో వాళ్ళకే అలాంటి ప్లాన్ తోనే పోయినారు మన ఒళ్లు అందుకని ఇప్పుడు అక్షరన్ లో వాళ్ళ వికెట్స్ తీస్తారని తెలుసు
ఉ
అదే ప్లానింగ్ తో ఆన్ని అక్కడ పెట్టించి ఆ బాల్ ఏపి చ్చి అవుట్ చేపిచ్చినడు ఓ
ఆయన క్యాచ్ క్యాచ్లు కూడ్ బలే వట్టినాడు తెలుస్ నా
ఉమ్ ఎవరో కాదు మన అక్సర్ పటేల్
వంటం
బాబు అంటాం
నెం
నీక్నేం బాబు అద అక్సర్ పటేల్ ఎందుకు వేస్ట్ వేస్ట్ అని అందరు అన్నారు బ్రో ఎందుకంటే క్యాపిటెల్ అనీ కాని ఆ మ్యాచ్ లో చూపించాడు
ఆ అసలు ముందు అంతకు ముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూర్య క్యాచ్ పట్టినట్టు పట్నాడు తెలిసిన
ఆ బ్రో ఇంకొకటి కూడా నాలు క్యాచ్ లు తీసుకోవాల్సిందే ఒకటి అది ఓన్నన్న దొరకలే
సిక్స్ బాయ కదా
ఉ ఆయన మూడు క్యాచ్లు కష్టమ ఎవరుడు పట్టినవి
ఊ ఎనిక్కి ఒగటయితే ఎనిక్కి ఎనిక్కి పోయి పట్టినాడు కదా
దాసలు అంతీసి జడేజా అక్సరు ఇ ఇట్లా వాళ్ళే పట్టగళ్రు
సార్ ఈ ఈ వరల్డ్ కప్ సిరీస్లో ఇంకొరు కూడా బాగా క్యాచ్లు దీసుకుని ఎక్కువ క్యాచ్లు దీసుకున్నారు తెలుసినయి అతని పేరు తెలుసా నీకు
తిలక్ ఇంకెవరు
ఆ కేకయారు పక్కన ఆడతారు చు ప్లేయర్
రింకు సింగ్ అయినా రింకు సింగ్ ఆడింది తక్కువ మ్యాచ్లే కదా
ఇట్లా సబ్స్ట్యూట్ ప్లేయర్ గా అట్లా ఇంజురు ఇంజూరు ప్లేయింగ్ గ్ లెవల్లో ఇంజూర్ అయింటారుగ దా అంటే ఆడ ప్పుడు వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకనింటారు అనమాట వేరే అంటే బెంచ్ మింద ఉండేవాళ్ళని ఆ అప్పుడు పట్నాడు అనమాట
అయినా రింగ్ కూడా చాలా మంచి ఫీల్డర్ లేదు అసలు వదండి క్యాచ్లు
అంటే అంతే ఇంగా గ గాలలేక బాల పోయింది అంటే కింద రింకు అంటే క్యాచ్ అవుట్ పట్టంతే
ఆ
ఆ ఐపి ఎల్ సారా మీరు
చూసాం రా ఐపిఎల్గా ఇండియా మొత్తం ఫ్యాన్సేగా
ఆ అంటే కొంతమంది ఉంటారు ఐ అంటే క్రికెట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అనమాట
లే నేను చూస్తావు నా నే నేను క్రికెట్ లవర్
ఆ నేను కూడా నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనమాట ఐపిఎల్ అంటే ఇంకా ప్రతి మ్యాచ్ చూస్ స్త నేను
హ్మ్ ఐపిఎల్ లో కూడా నా ఫేవరెట్ యమ్ ఐ బ్రో ఎందుకంటే రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి
ఆ... ఆయాన్.. అన్.. ఆ...... రోహిత్ శర్మ అన్ బాగాడతాడు కాబట్టి ప్చ్.... అలా ఐదు కప్పులు తెచ్చి పెట్టినాడు
అవును బ్రో
హ్మ్ కానీ హ్మ్ నాకి ఇస్ ఇష్టమైన ఐపీఎల్ టీమ్ ఏ ఐపీఎల్ లో టైమేన్ టే సిఎస్కే దాంట్లో ధోని ఉంటాడు ఎమ్ ఎస్ డి ఉంటాడు కాబట్టి ఆ ధోని ఫ్యాన్ నేను
టెన్ గాని
అతను బాగ్ కెప్టెన్ షిప్ చేస్తాడు కాబట్టి అంగ్ అతను కూడా ఫైవ్ ఆ ఫైవ్ కప్స్ తీసుకొచ్చినాడు
అవునువును సిఎస్ కె ఏమ్ ఐ ఇ ఇవే బాగాడతాయ్ ఇంకా ఆర్ సి బి కూడా ఆడతయ్ కానీ ఎందుకో వాళ్ళకి కప్పు రాలే గాని రీసెంట్ గానే కొట్టినరు ఒకటి
ఆ అది కూడా నాకూ ఎం నాకెమనిపిస్తుందంటే పంజాబ్ వాళ్ళే బా వాళ్ల్ కు ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిచ్
అవును బ్రో లేదా ఆడా ముంబైని సేమిస్ ఫైనల్ ఓడి పోయింటె కప్పు ముంబై కొట్టేసేది
ఆ ఈజీ గోట్టా. చ్..
చేడాదొబ్బినారు
ఆ